హలో
హలో బాగున్నారండి వినిపిస్
ఆ బాగున్నాం మేడం బాగున్నారా మేడం
హలో ఆ బాగున్నామండి అయినయ భోజన్
తిన్నారా మేడం
ఏసాం ఊరికనే ఉన్నాం మేడం భోజనం అయిపోయింది ఆ
ఆహా ఏం కర్రీ చేసారు ఏం కూర వండీరు మేడమ్
బెండకాయ ఫ్రై ఉ ఏం సంగతి ఏం విశేషాలు
ఏముంది ఏమి లేద అప్పుడు ఆ అయితే ఏమి ఫంక్షన్ కి వెళ్దాం కదా పాపని తీసుకెళ్లాలే
మేడం
పెద్ద పాపనే తీసుకెళ్ళలే స్కూల్ పంపించినమ్
అవునా
ఆ అయితే మీరు నేను చెప్పకుండా మేడం తో వద్దు స్కూల్ కి పోయిన్నాం అని చెప్పితే అ ఫంక్షన్ కి అని చెప్పాను అంటే వెళ్ళలేదు ఇగ హస్పిటల్ కేలిన అని చెప్పినా నీకు ఆ ఎంది స్పందనా చెప్పకుండా పోయ్రా అనేసి
ఆ
అలా అంటే మళ్ళా చెప్పేసిన
అవునా
హమ్ మీకెళ్ళి ఇప్పుడు పొలం పనులు కెళ్ళే వాళ్ళు బెట్ కుంటామ మేడం
అయిందో ఉప్పలమ్మనా మాకు లేదండి
మీకు లేదా అయితే ఈటు సైడ్ చాలా మంది పె తండ్రీ బరం రిలేషన్స్ షిప్ ఏర్పాటు చేస్త పోయినాం
ఏం లేదు మాకు లేదు ఉప్పలమ్మ గాని బాలమ్మ అంకామ్మా ఆ ఇవి లేవండి
ఆమ్మ కూడా అమ్
ఇంకేం విశేషాలు ఎప్పుడైనా వండర్లకు పోయినరాండి హైదరాబాద్ లో
లేదు మేడం వెళ్ళలే మేడం
వెళ్ళలేదా మేము కూడా వెళ్ళలేదు ఒక్కసారి పిల్లలు టూర్ కి వెళ్ళింది అండి చదువుకునేటప్పుడు తీసుకుపోతారు కదా
అవునవును
చ చదువుకుంటప్పుడు తీసుకోతారు అని పోయిండురు కానీ కాకపోతే ఇప్పుడు ఏంటంటే మా ఊర్లోనే ఇప్పుడు వండర్లా అని ఇప్పుడు చిన్నగా ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ వెళ్ళతాండురు ఇప్పుడే మా మార్చ్ ఫిఫ్టీన్త్ నాడు వంన్డార్ లవండర్లా
వండర్లా నా
ఆహ్ ఇక్కడ ఇక్కడ మా ఊర్ లో పెడతాన్డ్రూ.
ఉహ్
టికెట్ కూడా బానే. అంటే హైదరాబాద్ కన్నా తక్కువనే ఉన్నది. ఐదు వందలు పెట్టిండ్రూ స్టార్టింగ్
స్టార్టింగే ఫై హండ్రెడ్ మేడం. టికెట్
ఆహ్ ఇప్పుడు వండర్లా అక్కడికి పంపిస్త్ స్తే టూ థౌజండ్ ఉంది కదా అండి.
ఆహ్ ఉండాయి లెండి.
డవ్ కావచ్చు గాని
ఉంటవులే. ఇప్పుడు అక్కడ ఉన్నదానికి ఇక్కడ ఉన్నానికి చాలా తేడా ఉంటదిగద.
డా దాదాపు ఉందంటా. అయితే మమ్మీ పోదామా. మార్చి ఫిఫ్టీన్త్ కు ఇలా దాన్ని ఇనాగ్రేషన్ చేస్తారంట.
ఫిఫ్టెన్త్ కి ఏసుకున్నారా?
ఫిఫ్టీన్త్ కేస్తారటా. బావుంది ఫిఫ్టీన్త్ ది గాద
చాలా మందే వస్తారా?
ఆహ్ ఆ!
చాలా మందే వస్తారంటగా.
ఆ చాలా మంది వస్తారు. దానికి నాగ్రేషన్ కి మా ఊర్లో ఎమ్మెల్యే గారు ఉంటారు. ఇక్కడ మాది జిల్లా హెడ్ కోర్టర్ దాన్ ఇక్కడ ఎమ్మెల్యే ఉంటాది. ఎమ్మెల్యేకు ఆహ్వానము ఎంపీకి, పెద్ద పెద్ద వాళ్ళను ఆహ్ నము పిలిచారన్నట్టు. దానికి
ఆ ఆహ్ హా ఇగా వాలేంది. నడవది గాధ అప్పుడు
ఆ అయ్యో వాళ్ళు. వాళ్ళు లేంది నడవదు మోన్నడ్దాక మా ఊరు మొన్నటి దాకా ఏమైందంటే. మా ఊరు మండలం మన్నట్టు అంటే ఆ ఆ ఇప్పుడు డిస్టిక్ అయింది. డిస్టిక్ అయింది మోన్నటి దాకా గ్రామ పంచాయతీ లెవెల్లో ఉండే
మున్సిపల్ అయిందా మేడమ్ మీది మొన్న మున్సిపల్ ఎల జరిగినయ మీకు మరే
అవును జరిగినయ్
అవునా అమౌంట్ తీసుకున్నారా మీరు అమౌంట్ ఇ చ్చిరంట
మా హౌజ్ కూడా మున్సిపల్ దాంట్లకే ఎళ్ళిపోయింది
అట్లుంటేనే బెటరా మేడం మున్సిపల్ ఉంటే బెటరా లేకపోతే బయట ఉంటే బెటరా
అదేదో మున్సిపల్ ఉంటేనేమో మున్సిపల్ ట్యాక్స్ వేరు అది హైలో ఉం ట్టదన్నట్టు ఇప్పుడు గ్రామ్ పంచాయతి లేవల్ లో ఉన్ టే రేట్స్ ఆ తక్కువ ఉంటాయి అన్నట్టు గ్రామ పంచాయతీ లెవల్ హౌస్ డెక్స్లు కానీ ద దేనికి తగ్గట్టు దానికే ఉం ఉంటది కదా మేడం మున్సిపల్ హోదా మున్సిపల్ కేనాయె గ్రామ పంచయతీ హోదా గ్రామ్ పంచాయతి కేనాయే
అయిత్ ఆ అహ మున్సిపల్ ఏరియా కిందుకు వచ్చిన వాళ్ళకి ఏదున్నా ఆపర్చునిటీస్ అనేవి
ఆ ఆ మన కెదున్న కూడా ఇప్ ఇప్పుడు గ్రామ పంచయత్ ఎన్ని రోజులు గ్రామ పంచాయతి వాళ్ళు ఉండే అప్పుడు కూడా మాకు మంచిగానే ఉండే మేడం సర్పంచ్ హోదా ఉండే ననే సర్పంచ్ వాళ్ళు కూడా మాకు మంచిగా ఫెవరగానే మాట్లాడుతుండే మంచిగా గ్రామ సభలు పెడుతుండే వాళ్ళు చేసేటివి అదే కదాండి గ్రామ సభలు జరిపిస్తుండే గ్రామ సభలు మళ్ళీ ఆ పెడతారు మాద దగ్గర కూడా మా మా వాళ్ళు గ్రామ సభలు పెడతారు మమ్మల్ని ఇన్వైట్ చేస్తారు రే
మీరు ఏమన్నా వార్డు మెంబర్గా ఎసారా
చేయ్యలేదు గాని కాకపోతే ఏది ఏది ఉన్నా కూడా ఇప్పుడు అంగన్వడి టీచర్స్ అని ఆశాలని వీళ్ళని పిలుస్తారు కదాండి
అవునా పిలుస్తారు వీళ్ళతోటే కదా మేన్
తర్వాత వాళ్ళకే ఇదే ఇప్పుడు మాకు వాళ్ళు అక్కడ అక్కడ ఎంత మంది పని చేేస్తుంరో మాకు మొత్తం తెలిసి ఉంటది అన్నట్టిగా
అవును మీకు తెలుసుంటది ఎక్కడ ఏ ప్రాబ్లమ్ ఉందన్నా కూడా మీరు క్యాచ్ చేస్తారు
క్యాచ్ చేయగలుగుతాం ఏవన్న వీధి లైట్ ట్లు పోయిన ఏం చేస్ చ్చినా గూడ వాళ్ళక్ చెప్తే వచ్చి తొందరగా పెట్టడము, చెయడము అది చేస్తారు. చాలా మంచిగా మాట్లాడుతుండే అప్పుడు. ఇప్పుడు ఇప్పుడైతే ఇంకా మున్సిపల్ లేవల్. లా అయిపోయింది. ఇగ,
ఆ మున్సిపల్ అయితే ఇంకా పోయిన వెంటనే సెట్ చేస్తరుగా.
ఆ ఇంకా ఇంకా బాగా స్పీడ్ అప్ అయితానట్.
స్పీడ్ అప్ ఉంటది. ఆ అదే అంటాన మేడం నేను గూడ ఇప్. ప్పుడు మున్స్. పల్లుంటేనే బెటర్ గదా.
అవును మున్సిపల్ అయితేనే బెట్ట్. టరండి. మున్సిపల్కున్నంత. ఇ ఇది మ్ గ్రామ్ పంచాయతీ కి కొదిగా ఎట్టైన ఫండ్స్ కూడా చూడండి. మున్సిపల్ ఫండ్స్ చాలా తక్కువ ఉంటయి. గ్రామ్ ము ఆ మున్సిపల్ ఫండ్స్యే ఎక్కువ ఉంటయ్. గ్రామ పంచాయత్. ఫండ్సే తక్కువ వస్తాయి అన్నట్టు వాళ్ళకి.
ఇప్పుడు గ్రామ పంచయతి అంటే తక్కువ ఉండే గాబట్టి వాళ్ళకు తక్కువ వస్తయ్. మున్సిపల్ అంటే చాలా పెద్ద. పరంగా బడ్జెట్ పడితై గాబట్టి బాన్
కిందక్ గోత్తరు గదా అది.
ఇప్పుడూ అంగన్వాడి జాబ్స్ ఏమన్నా పడుతున్నాయా మేడం.
మేడం
అంగన్వాడి వి ఇప్పుడు జాబ్స్ ఏమన్న పడుతున్నయా.
ఇగో ఇప్పుడు ఇప్పుడు వేస్తారట అండి. ఇప్పుడు వేస్తారట్. ట నోటిఫికేషన్ వేస్తరంట.
అంటే ఇప్పుడు అంగన్వాడికి అంగన్వాడి టీచరు ప్లస్సు అసిస్టెంట్ ప్లేస్ లో వర్కర్ ముగ్గురుండాలంట కదండ్.
ఏ లేదు లేదండి ఆయమ్మ టీచర్ ఇద్దరే. ఇగో ఇప్పుడు ఇగో వచ్చినం వచ్చి. ఇగో వచ్చిన రాజు. ఇగ నాయకులు గూడా ఎట్లుండాలో తెలుసా అండి. వొడ్డెక్కే దాక్ ఓడ మళ్ళి. వ్ వచ్చెక్ వచ్చిన రాజకీయ నాయకులు గూడా. వల్లెట్రుంట్రంటే ఓడ్డేక్కేదాకా అబ్బ మీరు మాక్. కు మీరే సపోర్ట్ చేయ్యాలె అది ఇది అన్నట్టు ఉంటారు కతం గెల్సినంకా ఇగ మన ఊసు తియ్యరు ఏమి తీయ్యరు వాళ్ళు
అవును అసలు వాళ్ళ పని అయిపోయిందంటే మనం ఎ
అంతే ఆ అంతే కదా
ఆ అందరయితే రియల్ గానే చేస్తారు కావచ్చు ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ నడిచేది అంత ఇంగ్లీష్ మీడియమే ఇంగ్లీష్ పర్పసే కదా పాత వాళ్ళకి న్న వాళ్ళ కాంత ఇంగ్లీష్ ర్గా ప్రాపర్ఘ రాదు
అవును
ఇప్పుడు కొత్తగా అన్ని ఆన్లైన్ సిస్టమ్ అయి
అన్నీ ఇప్పుడు మాకైతే ప్రతిదీ ఆన్లైనే అండి ఒక మొబైల్ ఇచ్చిండ్రు అవునవును ఇగ
అదే ఇప్పుడు దానికోసమే అసిస్టెంట్ గా కొం ం ఎవరిని ఎడ్యుకేషన్ పర్సన్ తీసుకుంటే విల్లిద్దరి హెల్ప్ అయితది కదా అని మెస్
కానీ వాళ్ళు మాకు ఇవ్వడమే జీతాలు కష్టం త ఆ ఇంకా వాళ్ళని తీసుకుంటే ఎక్కడ ఉంటదండి చెప్పండి
మీకేంతిస్తారు నార్మల్గా
మాకెంతండి థర్టీన్ థర్టీ థౌజండ్ థర్టీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఏ లేదండి లేదు లేదు ఇంకా అది పెరుగనే లేదు దాని గురిం
అంటే ఎక్స్పీరియన్స్ పట్టిస్తారా లేకపోతే అంగన్వాడీ టీచర్స్ మొత్తం ఇంతే
అందరు ఇప్పుడు ఇవ్వలోచ్చినోళ్లకు అదే దే రీడింగు గత ఇరవై సంవత్సరాలు చేసిన వాళ్ళకు అదే
ఇప్పుడు ఏపీనా మీది టీ ఆంధ్రప్రదేశ్
టీ ఎస్ మది టీ టీ ఎస్ తెలంగాణ
టీఎస్ే మరి టీఎస్ది ఇప్పుడు మా దగ్గర ఒకమెకి పద్దెనిమిది వస్తున్నయి అంటుంది
ఏ ఊట్టిదే ఎవ్వరకి రాదండి అది ఎవరికి రాదది
ఇప్పుడు మీకు ఫస్ట్ నుంచి పదమూడుే ఇస్తాంది సున్నారా
పదమూడు వేలలా ఆరు వందలు
అంటే ఈ సంవత్సరం పెరుగు పెరుగుతుంద ఏమన్నా
ఏది లేదండి మళ్ళీ ఎప్పుడుూ పది సంవత్సరాలకు ఐదు సంవత్సరాలకు మళ్ళీ పోరాటాలు చేయంగా అది తీయయంగా అట్లా స్టార్టింగ్ అయితే ఎంతత్ ఉండండి నాలుగు వేలున్నా ఫస్ట్ స్టార్టింగ్ నాలుగు వేల ఐదు వంద నండలుండే
ఈ అంగమా టీచర్స్కి
అదే అంగన టీచర్కి ఫోర్ తౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉండే అది ధర్నా జయంగా అ జయంగా పోరాడంగా
ఇట్ లో కూడా బాగానే హార్డ్ ఉంటది
ఆ చాలా ఉండే మొన్నటి వరకు అయితే అసలు రిజిస్టర్లు రాయడం కదా ఫోర్టీన్ రిజిస్టర్స్ ఉండే ఇప్పుడు మళ్ళీ మొబైల్ మొబైల్ వరకు ప్లస్ ఇప్పుడు డబుల్ అయింది మొబైల్ వరకు ప్లస్ రి ఇస్తారు
డిజిటల్ వర్క్ మొబైల్ వర్క్ ల్ కంట్రోల్ చేయడం
ఆ పిల్లలు కంట్రోల్ చేయాలి పిల్లల్ని చూసుకోవాలి మళ్ లేడీస్ దగ్గర తీసుకోవాలి మళ్ళీ ఆయమ్మ తోటి ఏమైనా మొక్కులు మూతలు అయితే కడిగిపోయాలి వాళ్ళకి శుభ్రంగా చేయాలి వాళ్ళని మన మన పిల్లల కన్నా ఎక్కువ చూసుకోవాలి వాళ్ళని
అవును మళ్ళీ ఏ చిన్న తేడా వచ్చ నానే ఇబ్బంది
అవును
అయితే కనీస ఒక అట్ల ఫిస్ ఏంత మన కూడాడా చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటది ఒక ట్వంటీ చేస్తే ఒక ట్వంటీ థౌజండ్ చేస్తే మన కూడా సిట్నేద్దారు ప్రతి ఒక్క కరుగుడ
మేం ట్వంటీ కాదు ఎయిటీన్ ఇయ్యమంట అన్నాం అది కూడా ఇవ్వడానికి లేదు ఆ
అసలు అందరూ కలిసి తిన్నాం మేడం ఇంత ముందే తిన్నాం ఇంకా పిల్లలకి ఇకా మరకి ఏపిచ్చినా ఇంకా వాళ్ళని అ పాడుకున్నారురగా
పడుకున్నారా సరే మేడం బాయ్
ఓకే మేడం
ఓకే అండి ఓకే అండి